హలో
హలో
ండి హలో
హలో
హలో వినిపిస్
హలో వినిపిస్
స్తుంద ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
చెప్పొచ్చాయి ఏం లేదండి
ఆ ఇంకా స్టార్ట్ చేయలేదండి చెయ్యాలి
ఎడు దగ్గర కోసం చే పండుగ
ఆ మండే నుంచి చేద్దామని చూస్తున్నాం
హ్మ హ్మ ఏమేం చేస్తారు
ఏం చేస్తాం ఫస్ట్ అయితే ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం ఫస్ట్ ఇల్లు శుభ్రం అయిపో పోయినాక పిండి వంటకాలు స్టార్ట్ చేస్తామండి
హ్మ హ్మ
హ్మ పిండి వంటకాలు ఈసారి స్పెషల్ లడ్ ూల్లు చేద్దామ అకుంటున్నామండి బోందు లడ్డూలు
బోందులడ్డడులా ఆహ ఇక్కడనే జరుపుకుంటారా ఏ ఎటుపోతారు
అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి
అమ్మోల ఇంటికి పోతారా
ఆ
హ్మ హ్మ
మీరు వెళ్తారా మీరు మీ ఇంటి దగ్గరనే ఉంటారా
వెళ్తా వెళ్తా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా రేపన్న ఎల్లుండి అన్న వెళ్తా
మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే మురుకులు ఆయన్ని చేసుకొని వస్తారా
నా అక్కడనే చేసుకొని వస్తాఇగ ఏ ఏమేం చేస్తందో చూడాలి
నువ్వు ఒక్కానివేనా నీక్ సిస్టీరా బ్రాదరా
నాకు సిస్టర్ ఉందండి
ఉమ్ మ్యారేజ్ అయింది సిస్టర్ది
నైది
ఉహు
మీకన్నా మీకు మీకు అన్నయ్య పెద్దనే అండి
ఉహు ఆ అన్నేయండీ
ఆహా మ్యారేజ్ అయిదా
ఆ లేదండి ఇంకా కాలే జాబ్ చేస్తున్నాడు
జాబ్ చేస్తున్నారు ఏం ఏం జాబ్ చేస్తుండ
మెడికల్ రిప్ పండి ప్రైవేటుగా
ఆహా అవున ఇప్ క్కడ హైదరాబాద్ లో ఎంతొస్తాయి ట్వంటథర్టీ వస్తాయా థర్టీ వస్తాయా
అవి చేంజ్ అయితా ఉంటాయి అండి సిక్స్ మంత్స్ కోసారి సాలరీ పెరుగుతా ఉంటదంట
ఆహాహా అవున్ అవ్
సిక్స్ మంత్స్ కు ఒకసారి అనేసి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పెంచుతరాంటా ఉమ్
హ్మ్మ్ మరి సంబంధాలు చూస్తున్నారా మీ అన్నయ్యకి
ఆ చూస్తున్నాం ప్రజెంట్ గాని ఇన్ కొంచెం ఆగాలి కొంచెం లైఫ్ సెట్ కావాల అనేసి అంటున్నాడు.
ఉహు కొంచెం సెట్ అవ్వని ఏ ఏదో జాబ్ చేస్తుండ జీతం వస్తుంది అనేగాని చేస్తానికి వీలు పడదు. కొంచెం వెనకాల ఇప్పుడ ఎందుకంటే పెళ్ళి అయిదనుకో ఖర్చులు స్టార్ట్ అయిపోతాయి కొంచెము ఫైన్ న్షియల్ గా సెట్ అవ్వాలి.
పిల్లలు మల్లాడ్డే
ఆ అట్లేనే అయ్య అందుకే కొంచెం టైం ఇస్తే కొంచెం లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకుంటాడు. ఆయనకి ఐన ఉ మమ్మీ వాళ్ళ కూడా ఎప్పు పెళ్ళ అయినా కాన్చి ఏమి ఇవ్వట్లేరు ఏం ఏం లేడు ఏం జేయలేదనా కుండ ఈ టైమ్ లో టే సరిపోత్ తది అ
మీరు సిస్టర్ వాళ్ళ మ్యారేజ్ అయిందా అండి.
ఆ అయ్యింది మాకా అక్క అక్కది మ్యారేజ్ అయిపోయింది ఒక పాప ఒక బాబు
ఉహు మంచినే ఉన్నరా అక్క వాళ్ళు
ఉమ్ నాకే ఇద్దరు పాపలు
హు మళ్ళీ ఉంచుకున్నారా ఆపరేషన్ చేయించేశారా ఫ్యామిలీ ప్యాక్
చేయించుకోవాలండి. సమ్మర్ లో
చేయించుకోలేదా.
చేయించుకోలేదు. ఇయ అప్పుడు ఇయ పాప తల మెడకి అదేంటిది బొడ్డు తాడు చుట్టుకొని ఉన్నదన్నరు.
ఆహా పేగు ఎసుకొని పుట్టిందా
య కొంచెం రిస్క్ ఉంటది. అనేసి అంటే సర్లే చు ద్దాం ఆనేసి ఉంచుకున్నాం మళ్ళ తర్వాత ఇద్దరు ఆడ పిల్లలు గదా ఒకసారి ఆలోచిద్దాం అన్నట్టు అనుకున్నాం
ఉహు మరి ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా అనుకుం
ఏం లేదు ఎం వోదు గో యా చాలు ఉహు వీళ్ళని పోషిస్తానికి వీళ్ళను చూస్ కుండ నీకే ఈసారి పోట్లేదు ఉ మ్ మళ్ళా నిద్రా లేని రాత్ ఆ గత ఐదు సంవత్స టల్ నుంచి లేదు నిద్ర సరిగ్గా అంటే మళ్ళా ఇంకో రెండు సంవత్సరాల వరకు నిద్ర ఉండదు ఇద్దరికి జ్వరం అవుతనే ఆతలం కు తలం అయితనం ఇంక ముగ్గురికి జ్వరం వచ్చిందనుకో సావలే ఉ బాబు ఏంలేదు ఈయ అయదు రేపు కానోచ్చు ఒక్కో ఒకటి మంచిగా ఉండట్లే ఆరోగ్యలు ఉంటే వార్
బా
అం గాని మనకేమన్న అయితే మీద వడ్తరు
ఇగ వాళ్ళని జూశ్టోల్లు గుడుండరు ఒవ్వలు మ్హ్ ఉహు
దయే అన్నెటోడొచ్చి ఏం జెయ్యడు మనకు మనమే ఎసుకోవాలి మనమే సవాలె మధ్యరాత్రి లేవాలి ఊడ్వాలె జరాలొస్తే ఆ పాల్ అంటరు ఇదంటరు కడపు నొప్పులు యామ్మో
భయ్యం అయితాందిపుడు చాలా అనిపిస్తది మ్ ఆ వెంటనే అమ్మో మళ్ళనా హ హ హ హ
ఆ అది నేను గూడ అప్పుడే చేయించుకుంటే అయిపోవుగని మా ఆయన ఉండి అన్నడు గదా నేన అన్న చేయించుకుంటాను గానీ కొంచెం చూద్దాం ఎందుకంటే పాప హెల్త్ ముఖ్యం గదా అనెసి మా పెద్ద బాబకి కొంచెం హా అ లో హోల్ ఉండె
అవునవును
ఆ సర్జరీ ఏపిచ్చాము బట్ ఎ ఎం మళ్ళ చిన్న పాప కూడా ఒచ్చే అవకాశాలు ఉంటయని అంటే మళ్ళీ బొడ్డు తాడేసి ఉన్నది కొంచెం హార్ట్ రేట్ తక్కువ ఉంటది ఆ బీపి గిట్ల తక్కువ ఉన్నది అనేసి అన్నారు మనక ఏమై చెక్ ఏశి చెప్తరు కదా
అవున అయితే చూద్దామన్నట్టు ఆగిరా
ట్టు అగిపోయినం ఎంత మనకంటే సరే మళ్ళా సర్జరీ చేసి మనం వేసుకుడానికి ఇబ్బంది పడుతుంది ఇబ్బంది ఉంటది ఇఅ వాళ్ళే గదా ఏముంది లేదు సార్లే చూద్దాం లే ఇప్పుడు నా ఆలోచన అయ్యో అని అనుకునేటట్ లేదు గదా నాకు ఇంకోటేదంటె మ పెద్దమ్మది ఒకట ఎఫెక్ట్ ఉంది మా పెద్దమ్మ కుడ గిట్లనే మ స్రవంతక్క బుట్టాక ఆ ఏం జేశింది సర్ అని ఆపరేషన్ చేయించుకుంది ఆపరేషన్ చేయించుకున్నాక పాప ఫైవ్ మంత్స్ వకి చనిపోయింది
అయ్యో ఒకటే చూశ్నాక మనం ఇంగ చేయించుకోవాలన్న భయపడతం
ఆ అట్లాంటిది మా అత్తమ్మ చెప్పింది ఇట్ల మీ ఆ పెద్దమ్మ గుడికి ఇట్లనే అయ్యంది అయింది మరె చూస్తే చూడండి మా అట్ల ఇట్లా అనేసి అని అన్నది
ఉహు
ఇగ సర్లే చూడొద్ద చూడొద్దాంలే ఏముంది ఆ అన్నట్టు ఆగిపోయినం ఇయాళ్ రేపు జెన్రేషన్ మారింది ఆ మళ్ళా ఎంత పెద్ద కోత పెట్టుకోవడం కన్నా చిన్నగా నార్మల్ సర్జరీ చేయించుకోవచ్చు అనేసి అనుకున్నాం గాని ఇప్పుడే నేనే ఎంచుకున్నాను అనుకుంటున్నాను కొంచెం నాకు కూడా కొంచెం హెల్త్ తిష్యు ఉంది నే నె చేపించుకుంట అయిపో తదింగ
కానీ దేశ్ ట్కు అప్పుడే సెట్ అయిపోతదిగా హె
ఏం ఉన్నది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ లోన అవుతవ్
అంతేనా ఆహ అయితే ఇది చిన్న యెనంట ఒకటో రెండో స్టిి చ్చస్ పడతాయంంటగా
రా రెండు రెండు దుః మూడు దుక్కుల రెండు రెండు స్టిచ్చెస్ పడతా్ అంతే
ఉమ్ అంతేనండి తక్కువనేేనండి ఇది ప్రైవేట్ లో జేయించుకుంటార
ఆ ప్రైవేట్ లోనె జేయించుకుంటం కొంచం నాకేంటంటే ఆ ఓవరీస్ దగ్గర చిన్న క్రిస్ట్ ఉన్నదన్నమాట దాన్ని కూడ సర్జరీ ఏంసి తీసు తీయ్యాలి సో రెండు కల్పి తీసుకోవచ్చు అండి ని
అంటే ఏమన ప్రాబ్లమ్ ఉంద మీకు
అదేంటో వాతావరణానికి ఇట్ల మనం తినే ఫుడ్ కి అట్ల చేంజెస్ ఉంటాయట లైఫ్ స్టైల్ లో
అట్ల కొంతమందికి అట్లా మా సృజన కూడ అట్ల ఉంటే ప్రెగ్నెన్సీ ముందు చేయించుకుండేదామె
చేయించుకున్నా కానే కొంచెమైనా
ఫస్ట్ దే నాన్నకి
ఆ ఫస్ట్ ఇదే
ఉహు
ఉహు ఆ ఎప్పుడే చెంజే నాకన్నా పెద్ద గా ఏం లేదు చిన్నగా ఉంది మందులతో తగ్గి పోతేగిన ఎట్లా ఆపరేషన్ చేయించకుండా అయిపోతాది గా తగ్గిపోయినది మళ్ళా వస్తాదేమో అన్నట్టు
అట్లాతే ఎట్లా చేయించుకోవాలనే ఉంది ఇప్పుడు ఆ రెండు కల్పి చేస్తే అయిపోతుండా
మందులకి సపరేట్ గా పైసలు పెట్టి అది చేసుకుంటన్నాం
మ్మ్ అందులోనే అయి
అందులోనే అయిపోతాదని సార్ చూస్తున్నాం ఇన్సూరెన్స్ కలిసివస్తాయి ఇట్ల ఆపరేషన్ చేయిచుకుంటున్నాం అనంటయ్యా
అవునా ఏది అన్నది ఒక్ గవర్నమెంట్ అయినందుక
ఆ అదే ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే రాదు ఇట్లా సర్జరీ అయితే వస్తది
బెనిఫిట్స్ మనకు కూడా ఈ
ఇంకా నువ్వుఏ పన్నులో పన్ను ఎవడికిచ్చుకున్నావ్
ఎమ్మటే ఇక కా ఆ కానీ పెయిన్ బాగుంటది తెలుసు నాకైతే మస్తు పెయిన్స్ ఉన్నాయి అప్పుడు
ఆహ అవునా
ఆ వెంట వెంటనే రెండు కదా
ఆహ
చాలా పెయిన్ అమ్మో ఇక పిల్లలు వద్దురా దేవుడా అనిపించింది మ్మ్ అంత పెయిన్ ఉంది ఫస్ట్ అప్పుడు అసలు తెలవద్ నాక్ పెయినే తెలవదు
అంటే ఎలా ఎలా చేసిండ్రు అని ఏమన్నా కనుకున్నారా అంటే మన్చుల లేకపోతే కరెంట్ తోటి చేసిల్ల
లేదు నేను అయ్యింది ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో
అవునా ఇక్కడ వద్దన్న పెట్
మ్మ్ వా ఆక్ సర్లే నువ్వు అన్న పేరే
ఓహో
మ్మ్ అదే ఆ అక్కడనే హాస్పిటల్ ఉంది కదా అక్కడనే డెలివర్ అయినా అక్కడనే చేసేసి ఏమ్మటే బాబు పుట్టంగానే సైన్ పెట్టిండు అన్నయ్య హూమ్ ఎమ్మటే ఎమ్మటే చేసేసిరు కానీ అబ్బో పెయిన్స్ చాలా ఉన్నాయ్ ఊమ్
ఏక్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు సరిగ్గా మెడి కేషన్ ఇవ్వరు కదా ఎక్కువ డోస్లు ఇవ్వరు కదా పెయిన్
ఆ ఫస్ట్ ఏమో ప్రైవేట్ అట్లగనై అసలు నొప్పి కూడా తెల్వలేద తెలుసా నాకు
ఊమ్ అదే వీళ్ళు ఎందంటే ఎక్కువ డోస్ ఇయరు మల్ల స్టిచెస్ కరగే కుట్లు ఏయరు కదా కరిగే కుట్ ఊమ్ ఇప్పే కుట్లు కాబట్టి ఇంకా ఇంకా కొంచెం పెయిన్ ఉంటది
ఆ ఇప్పేటప్పుడు కూడా బాధ అవి అబ్బో
ఊమ్
ఉమ్ బ్బో చాలా అవస్త పడ్డా ఇక పిల్లలు వద్దు ఇదుగో నాయనా అనుకున్నా ఆ ఆ
కావాలంటే అదృశ్యం ఉండాలే అది చేయాలన్నా కూడా క శెనగపప్పులు వలుసు కోవాలి
అంతే దేనికైనా వస్తే ఉంటది పిల్లల్ని కనడం సిస్
అయిందా టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయింది
ఆ ఆ
ఎమటే చెయి ఎమటే లైన్లే నే వు
ఆ ఓకే